ఆ సార్ ను అట్ జూడవే మొన్న మాక్ ల్యాబ్ కి వచ్చిన్నాడు
ఆ
అదే ఎంబోసి లాబా అదే మైక్్రోవేవ్ లాగ
ఆ కొత్తాయనా
ఆ ఒక రోజు నాకు తస్లిం కి చెప్పినాడు అని చెప్పిండ్లా ఏయ్టీస్ అండ్ నైన్టీస్ అట్లంతా
ఓహో
క్లాస్ పీకినాడు అని
మ్మ్
ఆయన కూడా అన్నాడు ఇక్కడంతా మీరు చూసే ఎంత అడగా అక్కడ అక్కడ ఆ లైఫ్ చూడాలి మీరు మీ యొక్క ఇప్పుడు మీ కాలేజ్ ఉన్నంత అక్కడ ఒక బ్లాక్ అంత ఉంటుంది అట్లని ఎన్ని ఎక్కర్స్ ఉంటుందో ఎంత బాగుంటుంది అందరు అసలు నైట్ ఫైవ్ వరకు అట్లా కూడా అందరు బయటనే ఉంటారు తెలుసా చాలా మంది అట్లంతా చెప్పాడు ఆయన ఆ గేమ్స్ ఆడుకుంటా షటిల్, బాస్కెట్ బాల్ ఆడుకుంటా క్రికెట్ ఆడుకుంటా బయట గ రౌండ్ లో కూర్చొని అందరు అ బయట్ లోనే ఉంటారు ఫైవ్ వరకు అప్పుడు కూడా అని చెప్పాడు నిజం మా అన్న వాళ్ళు అట్లనే ఉండేవే వాళ్ళంతా ఇప్పుడు గర్ల్స్ హాస్టల్ ఆ గల్ గుంపు కదా వీళ్ళంతా గ్యాంగ్ ఉండేటోళ్ళు అనమాట అందరు బాస్కెట్బాల్ కోర్ట్ లో కూర్చుంటారు
ఆ
బట్ టూ కి త్రీ వరకు ఆడే ఉంటారు
మ్మ్ హ్మ్
అప్పుడు ఇంగ అందరు నిద్దర వచ్చేప్పుడు ఇంగ ఇంగ ఇ గర్ల్స్ హస్టల్ గర్ల్స్ బాయ్స్ హస్టల్ బాయ్స్ అప్పుడు పడుకుంటారు వాళ్ళు మార్నింగ్స్ లేట్గుంటుంది
నేను ఒక తమిళ్ సినిమా చూసినా మే దాంట్లో కూడా అంతే వాళ్ళకి నచ్చినప్పుడు పోయి క్యాంటీన్ లో టీ తాగుతారు ఆడికిపోయి ఆడుకుంటా ఏందోలే బా ఎంజాయ్ చేస్తా రు చదువు నాకు ఐఐటిస్ అనేది కొంచెం మం చిగా అనిపించింది బాగుంటుంది ఇక్కడ అని ఆ సినిమా చూసి తెలుసుకుంటి అదే ఇప్పుడు టెన్త్ లో చూసినా లేలా సినిమా డిప్లొమాలో టెన్త్ లో కాదు డిప్లొమాలో చూసినా
బా ఉంటుంది వాళ్ళకి వాళ్ళకి లేట్ గా ఉంటాయి క్లాసులు ఎక్కువ క్లాసులు కూడా ఏం ఉండవ్ వాళ్ల ఫ్యాకల్టీ ఇష్టం
ఆ తీసుకుంటే ఒక ఫ్యాకల్టీ ఒక గంట తీసుకుంటారు కదా వాళ్ళకి
ఆ ఫ్యాకల్టీ ఇష్టం అట్లా ఆ సిస్టమటిక్గా అట్లా ఏమి ఉండదు వాళ్ళ ఇష్టం ఇప్పుడు తెలుసా మా అన్నకైతే సిక్స్ టు సెవెన్ పెట్టుకుంటాడంట ఆయన క్లాస్ ఆయనకి ఇష్టం వచ్చినప్పుడు పెట్టుకో ఓయేమి ఉండదు సిక్స్ టు సెవెన్ అవర్స్ ఒకకసారి సిక్స్టీ సెవెన్ క్లాస్ పెట్టుకున్నాంట మొన్న అయితే ఎగ్జాము సెమ్ లాస్ట్ ఎగ్జాము సెవెన్ టు ఎయిటా ఎయిట్ టు నైన్ పెట్టినాడంట మెయిల్ అది కూడా ఫోన్ లో చేసి ఏమి ఇన్ఫర్మేషన్ ఉండదు మెయిల్ పెట్టేస్తారు అంతే ఆ టైంకిి పోయి రాయాలంతే
డిప్లమా లో నా ఫ్రెండ్ ఒక పిల్ల టాపర్ ఆ పిల్ల కేఎల్ యూనివర్సిటీ లె విజయ వాడలో ఆటికి ఏదో ప్రాజెక్ట్ ఎత్తుకోపోయి వాళ్ళ సారికి చెప్తే వాళ్ళ సారు దీనికోసం నువ్వు దీని కాంపోనెంట్స్ అంతా నీకు ఐఐటి ఖరక్ పూర్ లో ఉంటుంది అక్కడికి పో అని అక్కడికి పంపించినాడు
ఉహు
ఆడుంది ఇప్పుడు ఐఐటి ముంబై లో ఉందిలే ఇప్పుడు
ఓయమ్మ
ఆ ఆడా నేను ఎప్పుడో తినేసి నైన్ థర్టీకి కాడ ఫోన్ చేస్ సాను ఖాళీగానే ఉంటుంది కదా అని నేను మర్చిపోయి ఇంటర్న్షిప్ కి వెళ్ళిండేదని నార్మల్ గా రూమ్ లో ఉంటుంది కదా అని చేసిన చేస్తే ఎత్తలేదు ల్యాబ్ లో ఉన్నా అని మెసేజ్ పెట్టింది మళ్ళా ఒక తిని ఒక టెన్ కేమో ఫోన్ చేసింది తినేసి అంటే అప్పుడే నైన్ థర్టీకి వదిలినారంటలే ఏమి ఇంతసేప అంటే ఆ శ్రీ మా మాకిక్కడ టైమింగ్స్ ఏం పడితే అవి ఉంటాయి నైన్ థర్టీ వరకు ఇప్పుడు ల్యాబ్ లోనే ఉన్నిన ల్యాబ్ లో సిగ్నల్స్ రావు అందుకే ఫోన్ ఎత్తులా లేకంటే ఎత్తి బయట వచ్చి మాట్లాడింటా అనింది
ఓ
నియమ్మ నైన్ థర్టీ వరకు ఉంటాయా అంటి ఆ ఇక్కడ డ ఫుడ్ గాని స్టూడెంట్స్ గాని చాలా బాగుంది కాలేజ్ అంటే అసలు ఇది కాలేజ్ అట్లా చెప్తాంది ఆ పిల్ల
చెప్ప ఐతే ఎంత రిగ్రెట్ అయితాందో
ఊ
అంత సదివి గొప్ప అంటె అట్ల మంచి మంచి కాలేజి వచ్చినా కూడా అన్ని వదిలేసి వచ్చినా
ఊ
అసలు తెలుసా మా ఇంట్లో మా ఇంటి ఎదురు ఇంట్లో ఒక అన్న ఆ అన్న డెలాయిట్ లో వాల్ చేస్తారనమాట
ఉ
వాళ్ళ అక్క కొడుకు మన క్లాసే
అహ
మొన్నా ఆ అంటే ఇప్పుడు ఆ అన్న వాళ్ళ అమ్మ ఉంటారు కదా అవ్వా నేను మా మమ్మీ మా అరువు మీద కూర్చొని మాట్లా మాట్లాడదా ఉన్నాం అనమాట ఆ అన్న వాళ్ళ కొడుకు చిన్న పిల్లోడు వన్ ఇయర్ వాడికి వాని ఎత్తుకొని నేను తిప్పుతా పోతే అట్లా ఆడుకుంటా మాట్లాడుతా ఉన్నాం ఆడ కూచొని మాట్లాడు అంటే ఆ ముండేసి ఆ అదే మన క్లాస్ అని చెప్పిన చూడు వాడికి ప్లేస్మెంట్ ంట్ వచ్చింది బ్యాంగ్ళూరు లో జాబ్ వచ్చిందంట అని చెప్పింది అదేంటి వాడు నాకన్నా సంవత్సరం పెద్దనా అనుకున్నా
ఓహో
నా క్లాసే కదా వాడు అని డౌట్ వచ్చి మళ్ళ నా క్లాసే కదా వాడు అని మా అమ్మ కూడా తెలుసు ఆ క్లాసే అని ఏంది నీ క్లాసే కదా వాడు ఉ ఏ మేబీ త్రీ టూ లోనే వచ్చినాఏమో వాళ్ళకి అండ్ అవున్లే కరెక్టే వాళ్లు పెద్ద కాలేజ్ అమృ అమృత చెన్నై వాడు చదివేది త్రీ టూ లోనే వచ్చింది చింద వాడికి ప్లేస్మెంట్ బ్యాంగ్ళూర్ లో అంట
ఉ హ్
అస్సలు ఏమన్నానా త్రీ టు లోనే ప్లేస్ అయితే వాడికన్నా అమృత చెన్నైన వాడు నేను ఇద్దరం అంటే మే ఇద్దరం ఒకటే దగ్గర ఉన్నాం అందరం బయటే ఉన్నాం ఆ రోజు రిజల్ట్ వచ్చేటప్పుడు టప్పుడు వాడు ఊర్లోనే ఉన్నడు వాడు అందరం ఒకటే దగ్గర కూర్చోని ఉన్నాం తెలుసా అప్పుడు రిజల్ట్ వచ్చాయి అమృతావి చూసినాము వాడికి అమృత చెన్నై సిఎస్సి వచ్చింది నాకు అమృత కోయంబత్తూర్ మెయిన్ క్యాంపస్ లోనే సి సి యెస్ సి వచ్చింది
ఆ
కానీ నేను పోలేదు వాడు పోయినాడు
హ
ఇంతకి బీటెక్ అయిపోయేలోపల ట్వంటీఫైవ్ లాక్స్ అయి ఇంక మొత్తం వాడిది ఖర్చు అంటే ఫీజు అంత
అయ్యొ
పెట్టుకుంటారు వాళ్లే మనం యాడ పెట్టుకోలేమని పంపిలేదు నన్ను
హ
మా మమ్మీ నన్నేమన అంటుందేమో అనుకున్న మొన్న అవ్వ చెప్పినప్పుడు కూడా పాపకు కూడా అప్పుడు వచ్చింది కదా పంపించే ఏంటి ఆ ట్వంటీ ఫైవ్ ఇరవై ఐదు లక్షలు అయితాంది ఆడ పెట్టుకోలేమని పంపిలేదు అని చెప్పా బతికిపోయినాంలే అనుకుంటుని ఎన్ని కాలేజీలు అసలు ఎన్ని ఎన్ని అన్ని వదిలేసినారు అప్పుడు మామూలుగ గొడవ పడలేదులే నేను అమృత జాయిన్ చేపిచలేదని అన్ని వదిలేసినా నేనే ఏమనలేదు గానీ అమృత వదిలేసే తలకే గొడవ పడిన బాగా
సరేలే ఇంక డెస్టిని
కా నాకు కూడా తెలుసు అంత అంతంటే కష్టంలే అని అంత పెట్టడం అంటే కానీ అది మంచి యూనివర్సిటీ కదా అని ఆ ఆడ అది కాదు ప్రాబ్లం ఫస్ట్ ఆఫ్ ఆల్ మా నాన్న జాంగ్ కులు ఆ మెయిన్స్ అవన్నీ వచ్చింటే అట్లా పంపించేసింది కదా ఎన్ఐటి ఆ త్రిబుల్ ఐటీలో వచ్చినా పంబించేసుండే ఇంకా అవి రాలేదు కాబటి ఇంక నెక్స్ట్ ఆల్టర్నేటివ్ చసుకోవాలని పది సార్లు అంటే టాడు రోజుకి పది సార్లు ఎంది వంద సార్లు అంటాడు నాకు మండుతా ఉండేది నేనేమన్న కావాలన్నా రాయనా అన్సలు నా పరిస్థితి ఆ రోజు టై టైఫాయిడ్ ఫీవర్ వచ్చి సీలైన్ పెట్టిన్రు నేను హాస్పిటల్లో పడున్న అట్లనింది ఆ ఇంగ జాంకులు అంటాడా నాకు మండుతుందింగ అసలు కోపమొచ్చి ఇక నేను అరుస్తాను రోజు కొట్లాటే అప్పుడైతే వచ్చి రాని సరే వచ్చినవన్నీ నువ్వు బెట్టలేక చదివిపియ్యలేక నన్ను జాయిన్ చెపించకుండా ఈడ రీంబెస్మెంట్ వస్తుందని ఈడ వేసి మళ్ళ నువ్వు మాట్లాడుతున్నావా అని నేను కొట్లాడతా
ఉమ్
అట్లా అట్లా కొట్లాడుతాన మా అన్నకయితే అసలు అప్పుడు కరోనా టైమ్ లో ఎగ్జాము ఫోర్ టైమ్స్ పెట్టినారు అప్పుడు కరోనా టైమ్ లో ఫోర్ అటెంప్ట్ పెట్టాడు మెయిన్స్ మెయిన్స్ వాళ్ళకైతే టూ అటెంప్ట్సే
ఆ
ఆ సారరీ ఫోర్ అటెంప్ట్స్ పెట్టాడు ఫస్ట్ త్రీ అటెంప్స్ జస్ట్ క్వాలిఫై అయినాడు అంతే ఇంగ మా అమ్మోళ్ళు వదిలేసి ఎస్ఆర్ఎం జాయిన్ కూడా జా డబ్బులు కట్టేసి వాడు డ్రెస్సు కూడా పంపించినాడు స్కూల్ యూనిఫామ్
ఆ
ఇక ఫోర్త్ అటెంప్ట్ ఇక ఊరికే డబ్బులు కట్టిననంట హాస్టల్ పోయి స్నానం కూడా చేయలా పోయినాను అట్లనే
ఆ
బ్రష్ చేసి
ఉమ్
రాసి వచ్చినాడు నైన్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ వచ్చింది అమ్మ దీన మ్మ చూడింగా కౌన్సిలింగ్ పెట్టి ఏందో ఏంది మా నాన ఏ త్రిబుల్ ఐ టి దేంట్లనో సిఎస్సి తీసుకోమని ఆహ నాక ట్టినే కావాలని కొట్లాడి ఎన్ఐటి అట్ల పోయినాడు నాకొద్దా సిఎస్సి అని
ఉమ్
అప్పుడు కొట్లాడినాడు మా నాన్న మళ్ళ కొన్ని రోజుల తర్వాత మా నాన్న తెలుసుకున్నడు ఇదే బెస్ట్ అనేసి
ఉమ్
అట్లా అట్లా అట్ అట్లా వెళ్ళిపోయినాడు ఆ ఎస్ ఆర్ లో వాడైతే సగం డబ్బులు పెట్టుకొని సగం డబ్బులు ఎనక్కేస్తడు ఎట్లనో లేకపోతే నా మూడు లక్షలు ఆడ బొక్కైయుండు
ఓయమ్మా అంత డబ్బులానే అప్పుడు
ఉమ్ వన్ అండ్ హాఫ్ లాక్ పెట్టుకొని మిగతాది వేసాడువే ఆ డ్రెస్ ఇంగ ఇం ట్లనే ఉంది మా నాన్న ఒకటిన్నర లక్ష పెట్టి డ్రెస్ కొన్నవుర ఒక్క రోజన్న ఏస్ త్రీ వన్ ముందే అయితే మొత్తం మిస్ చేస్తాడనమాట అదయిపోయి త్రీ మంత్స్ అయిపోయింది
ఆహా
మళ్ళీ అంటే ఇది తెలీదు కదా మన కౌన్సిలింగ్ అంతా అందుక అదేంటి వదిలలేదు అనమాట అట్లనే పెట్టేసే సరికి త్రీ మంత్స్ దాటిపోయింది అందుకె సగం పటుకొని సగం వేసాడు
పోనీ అదన్న చేసినాడు కదా
మొన్న మెడ్రాస్ లో కూడా అంతే ఈ హైదరాబాద్ ల మెడ్రాస్ ఆ ఐటీకి ఈ ఐటికి ఆ ఐటీకి ఈ ఐటీకి తిరుగుకుంటా రొండిటికి గట్టి పెంట పెంట చేసాడు మళ్ళా ఎట్లనే వేసడు వెనకీ లేకపోతే
ఇప్పుడు ఐటి హైదరాబాదే కదా ఆ
ముందు ఇడ వచ్చింది ఇడ కట్టాడు నెక్స్ట్ డే ఆడ రిజల్ట్ వచ్చింది మెడ్రాస్ కి
హ
దాంట్లో వచ్చిందని మళ్ళా దానికి పోయినాడు దీంట్లో ఆల్రేడీ డబ్బులు కట్టున్నాడు కదా సీట్ కోసము ఆడికి పోయి మెడ్రాస్కి పోయి ఆడగట్టినాడు మళ్ళా ఆడగట్నకు రెండు రోజులు ఉన్నాక ఆ కోర్సు మంచిది కాదని మా నాన్న కొట్లాడి వెనక్కి తీసుకొచ్చేసాడు మళ్ళా హైదరాబాదు కి వచ్చేసినాడు అబ్బా అబ్బా
దానికి కూడా ఫీజు కట్టల ఫ్రీనే కదా వే
ఏమో వే మరో అప్పుడు కట్టున్నాడు నాకు తెలీదు ఆ ప్రాసెస్ అంతా ఎట్లా మనడువాడు
ఆహ
ఓకే సారీ ఆ ఫస్ట్ ఫ్రీలాన్సింగ్ ద్వారా పోయినాడువే వాడు మళ్ళా వాడికి గేట్ లో వచ్చి అట్లా స్టైఫెండ్ వస్తుంది ముందు గేట్ ద మా ఫస్ట్ ఫ్రీలాన్సింగ్ ద్వారా పోయినాక మళ్ళా గేటు ఓచ్చింది వాడికి
ఉ హు
ఫ్రీలాన్సింగ్ అంటే ఏంటంటే ఐఐటి ఎన్ఐటిస్ ఐఐటిస్ చదువుకుంటారు కదా
ఆ
వాళ్ళకి ఇట్లా ఫీయాన్సింగ్ అనే ఆప్షన్ ఉంటుంది అనమాట డైరెక్ట్ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు వాళ్ళు హైదరాబాద్ మెడ్రాస్ ఎగ్జామ్స్ రాసి ఇంటర్వ్యూ ఎగ్జామ్ క్వాలిఫై అయితే ఇంటర్వ్యూ అట్లా ఉంటాయి
ఆహ
అట్లా వస్తే అట్లా వెళ్ళొచ్చు అన్నమాట వాళ్ళు మా వాళ్ళ ఫీజులు కట్టుకోవాలి వాళ్ళయితే
ఆహా ఆయితే మీరు ద్వారా వచింద ఇది
ఫస్ట్ అట్లా పోయినాడు దాని తర్వాత గేట్ క్వాలిఫై అయినాడు అట్లా స్టైఫెండ్ వస్తుంది ఎమో సార్
తు నువ్ ఒక్క చెల్లివేనా
ఆ బాగుందే ఇది
సర్లే స్పెషలైజేషన్ ఏం తీసుకున్నాడు
ఏమో
ఈసారి రేట్లో ఎన్న ఎంత
పవర్ ఎలక్ట్రనిక్స్ వాడు చదివేది
సరే గేట్ లో ఎంతొచ్చింది ఎట్లా చదివినాడు ఏం ఫాలో అయినాడు అన్ని కనుకో